హలో హలో
హలో
హలో అండి
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆహ లేదండి వాయిస్ బ్రేక్ అయితాంది మీది
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
హలో హలో
మళ్ళీ మళ్ళీ వినిపించలేదండి వాయిస్ బ్రేక్ అయితుంది మళ్ళీ
హలో ఇప్పుడు వినిపిస్తుందాఅండి హలో
ఆ కొంచెం కొంచెం వినిపిస్తంది ఇప్పుడు ఆ చెప్పండి చెప్పండి
చెప్పండి ఎలా ఉన్నరండి బాగున్నారా
ఆ బావున్నారండీ మీరు
నేను బాగున్నానండి ఏం చేస్తున్నరండి
ఏమ్లెండీ ఊరికే అలా కూర్చున్నాం అంతే
తిన్నారా
హలో ఆ ఇంకా తిన్నేదండి ఇంకా వంట చేస్తు ఉన్నాను ఆ ఇంకా తిన్లేదండి మీరు ఉర్కే అండియా ఉర్కె నార్మాల్ ఇద అంత ఇంతే బిలిందా
ఓకే లేటే తిన్నరన్న ఆ అవునండి ఏం వంట అండి మీ ఇంట్లో ఈ రోజు చికినే అండి నాన్ వెజ్
ఆ రోజు నార్మల్ గా చేసేదే మీ నాన్ వెజా
ఉ అ అవునండి
చికెన్ చేసారా మీరో
ఉంటాం అవునవునండి
ఆహాహా ప్రతి సండే ఇలా చేస్తూంటారా మీరు
ప్రతి సండే చెయమండి అప్పుడు చేస్తామండి
అ అ అవునా
డి అ అండీ వీకెండ్ ఈరోజు ఎక్కడికెళ్ళినారు హలో హలో హలో